హలో హలో
హలో ఆ అక్క చేయనా ఆ బాగునా ఆ వినిపిస్తుంది. బాగున్నారా ఏదో డిస్టబెన్స్ వస్తుంది ఇవాళ ప్లేస్ లో లేదు నాకు క్లియర్ గానే ఉంది హలో హాలో
నాకెందుకు డిస్టర్బెన్స్ అవుతుంది.
నాకు ఎందుకు డిస్టబెన్స్ అవుతుంది,
ఏమోతి మాట్లాడదాం వినబడితే చెప్పు, హలో హలో హలో
ఆ బాగున్నారా,
ఆ అక్క బాగున్నాం,
చెప్పండి అక్క తిన్నరా లంచ్ ఐందా అక్క హలో
హలో
అల్
హల హలో వినిపిస్తుంది అక్క నాకు ఆ వినిపిస్తుందా మాట్లాడండి మరి
అదె మాట్లాడ్తున్న నేను
బా మాట్
మాట్లా నేను మాట్లాడ్తున్నా ఆ బాగున్నామక్క ఇక్కడ చిన్న చిన్నాయా టమాట చిన్న చిన్న హలో హలో
తిన్నరా
ఆ తిన్నమక్క హలో నా వాయిస్ రావట్లేద
అ హలో అ వినిపిస్తుంది మాట్లాడండి ఆ తిన్నమక్క ఏం కర్రీ చేసరు కర్రీ ఏమ్ నానిపి ఏం కర్రీ చేసారు
హెలో ఈరోజు టమాట
ఔనా ఆ చిన్న చిన్న టమాటలు ఉంటాయ్ చూడక్క వాటిని ఏమంటరు ఆ
రామా రామల్కా పడ్లేమంట చిన్న న్న టమాటలు ఆ దాని చెట్టుందీ ఆడ అవన్నీ కాయలు కోసి మార్నింగ్ కోసి చెట్టు నుంచి కోసి వాటి కడిగి
చెట్ట నుంచి కోసి వాటిని కడిగ్ ఆ కడిగేసి వాటిని చారు చేసానక్కా ఆహా తింటారా అండి అందరు మరి బాగుంటది నాన్చురల్ టమాటే కద ఔనౌను ఆ అది చిన్న చెట్లవి దానికి ఒక పావు కి లో అన్ని ఎళ్తున్నాయి ఆహాహా
చిగ రెడ్ గా ఉన్నాయ్ ఈమన రేగాయ సైజ్ అంత కాయ
ఆ
చూసే ఉంటరు సేమ్ టమా
ఔనౌను సేంట సేమ్ టమాటన్ టమాట ఔను చిన్న చిన్న సైజ్ ఉంటదా ఔను అ చారు చాలా బాంటది ఔను ఆ చారు చేశాను ఏమన్నా పెడ్తరా ఇం ఇంకా మీ వెన్క ఏమైనా ప్లేస్ గిట్ల ఉందా ఏమన్న తోట లాగా ఆ ఉందా పెడ్తం పెడ్తం
వంకాయ చెట్లు పెడ్తం, టమాట చెట్లు, సోరకాయా, బిరకా కాయ, క్కుకాయ
కాయ ఎట్లండి వాటర్ పంప్ ఒస్తద బోర్ందా మీకు లేదండి మాకు పంప్ న్నది
రే మాకు టూ త్రీ
మెం నింపు తర్వాత ఆ గ చెట్లకుఒదులుతం ఆ
ఉమ్ మాకు సీత ఫలం చెట్లు ఉన్నాయి ఇంకా జామకాయ చెట్టు పెద్దదే
నేరేడు చెట్టు ఉంది పన్లే పండ్ల తోటలు కూడా పండ్లవి కూడా ఉన్నాయి అన్నట్టు
ఆ పండ్లవి కూరగాయలు కూడా కూరగాయలు కూడా పెట్టుకుంటాము చిక్కుడు చెట్లు పెట్టుకుంటే మనకు తినడానికి వెళ్తాయి చిక్కుడు కాయలు ఉమ్
ఉమ్ కూర వంకాయ చెట్లు పెట్టుకుంటే అవున ఎంతైనా మన చెట్టు మీది బాగుంటు బాగుంటాయి, కదా చాలా టెస్ట్ ఉంటాయి, మనయి ఫ్రెష్ గా ఉంటాయి ఎలాంటి మందులు
ఆ ఫ్రెష్ గా ఉం
మందులే ఇప్పుడు పండించిన పంటలన్నీ మందులతోనే కాబట్టి
ఉమ్ అవును
ప్లేస్ ఉంటే పెంచుకోచ్చు అనిపిస్తది అవును అందులో నాలుగు చెట్లు పెట్టుకున్నా కూరగాయలు ఏళ్తాయి
ఇక తోటకూర వేసుకొని తింటే మంచిది
పోవాలట తోటక్ కూర కూడా వేసుకోవాలి అక్క తోట కూర వేసుకొని తింటే మంచిది అవున ఆరోగ్యనికి చాలా మంచిది కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ తోటకూర తోటకూర పాలకూర కూడా మనకి తొందరగా అరుగుతది
అవును ఫిఫ్టీన్ డేస్ కె వస్తాది అక్క
అవును ఫిఫ్టీన్ డేస్ కె వస్తాది అక్క ఇంత పెద్దగా అయితది అవునవును తెంపిన కొద్దీ అది వస్తాది ఆ మళ్ళి ఇలా మొలకలు వస్తా ఉంటాయి ఆ మొలకలు వస్తా
ఉమ్
ఎంత తిన్నా బోర్ అనిపించదు లేండి మేం కూడా ఆ ఆ ఉంది ఉంది కొంచెంముంది బాగా లేదు మాకు ఆ కొంచంముంది కుండిళ్లల్లో కొంచెం పూల మొక్కలు మొక్కలు అవి ఇవి పెంచుకుంటాం మేము ఆ ఇంకా కూరగాయలు
ఒక కుండి ఉంది మల్లెపూల చెట్టు
ఆ తీగమల్లె ఆ
దానికి ఎనీ టైమ్ పూలు పోస్తాయి అక్కడ ఏ కాలం అంట లేదు మూడు కాలాల
లా అవునవును తీగ మళ్ళకి ఇప్పటికి పూలు ఉంటాయి అయ్యా పూజకు అవే పూలు మలీ పూజకు వాడతాం
మాకు కూడా ఉన్నది కానీ కూరగాయలు చెట్లు పెట్టుకున్నంత అంత ప్లేస్ లేదులే గాని ఇంట్లో పూల మొక్కలు కుండీలలో పెట్టనీకి పెట్టుకుంటాం మా కూడా చెట్లు అంటే బాగా ఇష్టామండి
అవును అందరికి చెట్ల అనే చెట్లు ఉంటానేయి కదా అందంగా కనబడుతద్ది
చెట్లుంటే ఒక అందం ఒకటి మంచి ఆక్సిజన్ ఇస్తే ఒకటి మనకు చెట్ల చెట్లతో చాలా బెనిఫిట్ స్ కూడా ఎక్కువ ఉంటాయి
నాకు ఎక్కువ ఏం లేదు చెట్ ఉంది గాని దాంట్లోనే అ చెట్లు పెట్టుకుంటాం
కొంత కొండ కొ చేస్త
అంతా ఫ్లోరింగే ఉంది మాకు బయట మాత్రమే ప్లేస్ ఉంది
ఆహా ఉన్న ప్లేస్ లోని వేస్ట్ ఎందుకని పెట్టుకుంటా అవును చాలా బెటర్ మనకి ప్లేస్ ఉన్నా కూడా అంత ప్లేస్ లో మనము ఇట్లాంటి మొక్కలను నాటుకోవడం మనకే మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు వస్తున్న హెల్త్ ఇష్యూస్ బట్టి చుట్టుపక్కల అన్నింటికంటే మనం చెట్లు పెట్టుకుంటేనే అవి మనకి మంచి ఆక్సిజన్నీ ఇస్తాయి
అవును
మళ్ళీ కూరగాయలు పెట్టుకోవడం వల్ల మంచి అదేదో హాస్పిటల్ పెట్టే బదులు మనం ఇట్లాంటివి చేసుకుంటే మన హెల్త్ కూడా మనం కాపాడుకున్న వాళ్ళం వెతాం
కానీ మెయిన్ ప్రాబ్లమ్
ప్రాబ్లం ఆయిల్ ఆయిల్ మనం తయారు చేయలేం కదా ఎందుకు ఇప్పుడు గానుగులలను అీ వాడుతున్నారు కదా
అవును అది ఏంది త్రీ కేజీస్ కి ఒక వన్ లీటర్ వస్తుంది
వన్ లీటర్ వా
త్రీ కేజెస్ ప్రవేర్
గ తీసుకోకపోతే కొలెస్ట్రాల్ లేదు కదా మొత్తం కొలెస్ట్రాల్ లేంది ఆల్ కద
అవును ఫ్రెష్ ఆయిల్ గానీ అది వన్ లీటర్ మనకు
అవును
అందుకే దాని వల్లనే అవుంది ఖర్చు ఎక్కువ అయితుంది ఆయితే
అంటే ఎట్లాగో హస్పిటల్ కొట్టేవళ్రారు ఇప్పుడు చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే ఎట్లా అయినా ఏదన్నా అయితే అదే హాస్పిటల్ పెడుతున్నాం కదా అది లేద మనం తిండికి ఖర్చు చేస్తే అయిపోతుది అన్నట్టుగా చాలా మంది ఆలోచిస్తన్నారు అది కూడా కరెక్ట్ చెయ్యాల్
అవునవును ఇది కూడా కరెక్ట్ ఇప్పుడు చాలా మందికి అట్లా పెరిగిపోతున్నాయి బీపిలు సుగర్లు చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్ వస్తున్నాయి
అవును
వీటన్నిటిని నివారించాలాంటే మా చెస్తుకా కానీ మనం ఫుడ్ తినొద్దు పిల్లలకు కూడా కానీ మన పిల్లలు అది కొనియాలని అదే కొనిస్తాం చిప్స్లే కొనిస్తాం బయట
బయటయితే బలే తింటారు బయటి ఫుడ్ కే ఎక్కువ అలవాటు పడుతారు ఫుడ్కి కు అలవాటు పడుతున్నారు గాని అది ఎంత హెల్త్ చూసార అయి అప్పటి వాళ్ళకి ఇప్పటి మనా క
హమ్ ఇక వాళ్ళ కోరిక కాదు మనం చెయచ్చు ఉండలేం కదా
కానీ అప్పటి వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఎంత తేడా ఉన్నది
అవునక్క ఇప్పుడు మన కొంచెం ఒక వన్ కిలోమీటర్ కూడా నడవ
అవును నడవలేకపోతున్నాను కిలోమీటర్ల అవున అబ్బా అవునా నడిచే వాళ్ళు ఒకక్కటి వాళ్ళు మొత్తం అదేంటి కావచ్చు
వాళ్ తినే ఫుడ్ గుడా అప్పుడు న్యాచురల్ గా ఉండేది అక్క న్యాచ్రల్ ఫుడ్ తినే వాళ్ళు న్యాచ్రల్ గా అన్ని పనుల్ జేస్ కునేవాళ్ళు ఇప్పుడు మనక్ అన్ని మిషన్లు ఒచ్చేసాయి వాషింగ్ మిషన్ ఉన్నది మిక్సీ ఉన్నది మన పిండి తినడానికి జార్ గిన్ని ఉన్నది అన్ని మిషన్లే ఇంతక్ ముందు వాళ్ లేంది అన్ని ఇంట్లోనే చేసుకునే వాళ్ళు ఆ అక్క
హలో
హలో
ఆ వినిపిస్తుంద అండి వినిపిస్తుంది వినిపిస్తుంది
ఆ
అప్పటి తాళ్ళు జొన్నగటక అంబలి చాలా వాడే వాళ్ళు గదా
అవునవును
ఈ అల్ల నెరెడ్కాయ్ల్ తినాలి గదా హెల్త్ కి మంచి దంట అవున్ అవును
బ్లడ్ ప్యూరిఫైడ్ అయితదని
రైతదని చాలమ్ డాక్టర్లు చప్ప నా అవునవునవును మనకు మార్కెట్ లో గుడా అమ్ముతరు గదా
ఆ అమ్ముతరు గనీ అవి హ్య అక్కా టి తినద్దు న్యాచ్రల్లో చానా ఎక్కడ ఉంటుందో తెచ్చుకొన్ తినాలి
అవునా చెట్ల దాడ్ చెట్ల మీద్ ఉన్నది వేరే ఉంటది అవును హలో ఆ వినిపిస్తుంది నాకు చెట్ల మీద్ ఉన్నది సీజ్నల్ ఫ్రూట్స్ ఏ అవును సీజ్నల్ ఫ్రూట్స్ చాలా బెట్ టర్ ఆరోగ్యానికి
ఉ
ఆ
మాకు జామకాయలు మంచిగ్ గాస్తయ్ మెండు మస్తు స్వీట్ గా ఉంటాయి
అవునా ఆహా ఎన్నున్నాయి చెట్లు మరి
మా కాల్ని మొత్తం తింటాం మాకు ఉన్నటు ఉంది కాబట్టి
మా ఫ్రెండ్స్ మా కాల్నీ మొత్తం
ఉమ్ కోళ్ల పిల్లులు గుడ్ పమ్పిత్తం ఊ
అవును సీజ్నల్ ఫ్రూట్స్ కంపల్సరీగా మనం తినాలి ఏదన్నా ఆ ఆ ఓకే అండి చాలా ధన్యవాదాలు